హలో హలో హలో
హలో హలో
ఆ బావున్నావా
అ బావున్నాను అండి మీరు
మ్ నేనుకూడా బోన్న ఎమ్ చేస్త్న్నావ్
ఏం చెలేండి మ్యాచ్ చూస్తున్న
మ్ ఎవరెవరకి మ్యాచ్
అది పాకిస్తాన్ లీగ్ నీక్ తెలీయదు
పాగిస్తన్
లీగ్ అది
చెప్తే తెలుస్తుంది
నాకి తెలీదా మీకెట్ల చెప్పేది
మ్మ్ మొన్న రీసెంట్ గా వరల్డ్ కప్ గెలిచింది గ ద ఇండియా
ఆ నాక్కూడా తెలియడు దాంట్లొ
అవ్నా కోహ్లీ ఫ్యానా మీరు
ఊ అంతానందమేమ్ లేదు కోహ్లీ ఎందుకట్లంటే ఇదింతే
అంతెనా అంతేంటి
అంతే అంటే కోహ్లి కోహ్లినే
ఆ క్రికెట్ బాగా ఆడతారా మీరు
క్రికెట్ ఆడతా క్రికెట్ చూస్తా
ఊ
ఉహ్మ్ లేదండి మీరు
ఊ తిన్నా ఇప్పుడే
ఏం తిన్నారు
రసమూ అదేంది అది చ్ ఆ గ్రౌండ్ నట్స్ పొడి అన్నము
ఉ
హింతే
ఉ మ్యాచ్ చూశారా వర్ల్డ్ కప్ ది
ఆ లేదండి నే నేను జస్ట్ స్కోర్ చూసానంతే నాకంత టైమ్ లేదు మ్యా ఆ నాకంత టైమ్ లేదండి మాకి రంజాన్ జరుగుతుంది గా సో బిజీ బిజీగా ఉంటది ఫుల్ నిద్రొస్తా ఉంటది ఈవెనింగ్ అయితే స్నాక్ అదీ ఈ ఈవినింగ్ నుంచీ అనీ ఇంక ఫాస్టింగ్ ఓపెన్ చేసేలకి టైం అయిపోతుంది
ఇంకా ఎన్ని రోజులుంది
ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ ఫ్రైడే సాటర్డే వరకు ఉండొచ్చు
నెక్స్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే వరకు
ఊ
ఏమండి ఏమైనా పనుందా
ఏం లేదు మీతొ మాకెంపని
ఉహ్మ్ ఉగాది ఉగాది ఎప్పుడు
అది మీకు రోజు ముందుమాకు ఇట్లగాదు ఇట్లగాదు సత్తండు మా ఇంట్లో అట్ల ఆడోళ్లుగీడుండ్రు
ఒకసార్న పిలిచినవా
పిలచలేం మేము అట్లా ఇంట్లో రానీరు మా
అన్
అదేది, మంచి పద్ధతి కల ఫ్యామిలి అ అంత అబ్బాయిలకే లే అమ్మాయి లేని జీవించెట్టు
అంటే ఆడోళ్లు రాకూడదా మీ ఇంట్లో
ఆహా లేదు మీ మీరు పిల్చండి వస్తామ
మేము చాలాసార్లు పిలిచామండి మీరు కూడా వచ్చినారు
ఈ మధ్యలో ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు పిలిసినరు
మీరు పిలుస్తేనే మేం పిలిచేది
సరే రండి
వాడికి ఎం అయింది ఆ యాడికి
డెమే
ఉ ఇప్పుడు ఏందో చెప్పినారు పిలిచకూడదు
మీరేమన్న బిర్యానీ పెడితే చాల్లే
హ
ఆడు బిర్యానీ పెడతాడంట ఆ చూస్తుండు అటు చూస్తూ వంద గ్రాములు కూడా ఇయ్యడాడు
ఆ అంత మాత్రం మీరు చేసి పెట్టండి
పెడతాం ఏమే పెట్టేటివి ఉంటే బాగా పెడతాం ం లేదా లేదు అంటాం
అందరు లిమిటెడ్గా తింటారు నాకేం తెలుసు మీరు అంత అంత తింటారు అని
లిమిటెడ్ గా అంట లిమిటెడ్గా మీ నయా నయానికి పెట్టండి సంగట కేజీ
అ ఎందు కే ఆ రోజు మేము ఒక వన్ కేజీ చికెన్ తెచినాం ఆడ చూసే వన్ కేజీ మీరిద్దరే తి తినేసినారు
ఎవరిదరు
మీరు మీ ఫ్రెండ్
ఎవరు
మీరు మీ ఫ్రెండ్ పొడువుగా తెల్లగా ఉంటాడు కదా
అ
ఇద్దరు తినేసినారు
మేమిద్దరం ఎప్పుడ ఒచ్చినం
అప్పుడు మేము అక్కడ మా నేటివ్ లో ఉన్నప్పుడు
మేమిద్దరం ఎప్పుడు రాలేదే అప్పుడు అప్పుడింగ ముగ్గురు వచ్చారు కదా
హ ఇంకొచ్చిరు వాళ్ళు ఏమని తినలే మీరు ఇద్దరే తినేసినారు మొత్తం నేను ఇక్కడ లేలేండి మిగతా వాళ్ళు
అంతే
బయట ఎక్కడనా పోయినప్పుడు లిమిటెడ్ గా తినాలా అని నేర్చుకోండి ఫస్ట్
ఏం బలే పెట్టేసి వస్తే దాని ఆ
మేమన్నా పిలిచా ఎంతో కొంత పెట్టాలి మీరేమన్నా పెట్టినారా
బాగా పెడతాం లేదా పెట్టాం
ఆ
మ్మ్
బాగా ఏడపెట్టారు మీరు యాడ పెటరు అంతే లాస్ట్ కి
రా అయితే పెడతాం
ఏడికి వచ్చేది
ఇంటికి రండి మఊరి
మీ ఫ్రెండ్స్ ని పిలుచుకొని పోండి
ఎవరు లేరు ఫ్రెండ్స్
మీ స్కూల్ ఫ్రెండ్స్ లేరా
ఉండారు వేస్ట్ నాయిలు వాళ్ళు
ఉమ్ ఏమేమి ఏం చెప్పినారు
వేస్ట్ నాయిళ్ళు వాళ్ళు
ఉహూ వాళ్ళ ఇంటికి పిలిచరా మిమ్మల్ని
పిలిచినా పోను
ఏమట్లా
అదంతే
స్కూల్ ఫ్రెండ్స్ కదా బాగా ఎంజాయ్ చేసింటారు స్కూల్ మొత్తం
వాళ్ళ ఇంట్లో నా పైన కంప్లైంట్స్ ఉన్నాయి అందుక
ఉహూహూ ఏం కంప్లైంట్స్ ఉన్నాయి
కంప్లైంట్స్ ఉంటాయి నేనే చెడ్ చేసాఅని
వాహ్ మీరా లేదంటే వాళ్ళు మిమ్మల్న
అది వాళ్ళ ఇంట్లో అట్లు ఉంటాయి కానీ వాళ్ళే నన్ని చెడు చేశారు
ఉహూ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారా మీ స్కూల్ ఫ్రెండ్స్ గర్ల్స్ లో ఎవరు లేరా బెస్ట్ ఫ్రెండ్స్
గర్ల్స్ తో నాకేం పని అబ్బాయిలకి దిక్లే అమ్మాయిలు తులే
ఒకరు కూడా లేరా
లే లేదా మీలాంటోళ్ళు అప్పుడప్పుడు
విన్నా నేను ఎప్పుడో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉందని
ఎవ్వరు లేేరు అండి అంత వేస్ట్ ద తంద క్లాస్ వరకే
పొడుగు జడ ఉంది ఆ పాపకి
నా తెలీదు వాళ్ళంతా వేస్ట్ పనికిరారు ఏదో అప్పుడు టైం పాస్కి అట్లా మాట్లాడుకుంటా
ఆ
ఇప్పుడుకూడ ఎవర్లే అమ్మాయిలు అంటేనే కొంచెం దూరం అలెర్ట్
ఆ
ఉమ్
ఇంకా పొట్టిగా ఒక పాప ఉన్నింది
దానితో కూడా మాట్లాడాలా ఎవరు ఇది వాళ్ళది ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లా
ఉమ్ ఇంకా ఒక పాప ఉన్నింది మీ చెల్లెలు
మా చెల్లిలు అది పండుకోయింది ఇంకా
ఉమ్
ఉమ్
ఇంకా ఎప్పుడు తినేది మీరు
మేమా టైమ్ ఎంత
రూమ్ లోనే చేసుకుంటావా బయట నుంచ
అంతా బయటే
పిజీ బెస్ట్ ఆ రూమ్ బెస్ట్
మా ఇల్లు బెస్ట్
కాదండి బయట ఉంటున్నారు కదా చెప్పండి
మా ఇల్లు బెస్ట్ అంటున్నాను
ఆ బయట నుంచి తెచ్చుకుంటారయితే ఇప్పుడు
బయటకే పి తింటాం బయట న తెచ్చుకోం
ఓహో
మీకేమి ఇంట్లో చేసి పెడతారు తంటారు
మీ రూమ్ లో ఏం చేసుకురా
చేసుకోం ఏవన్నా చేసేళ్ాలన్నా ఉంటే చే కొంటి నేను జూరలేరు
ఏదో ఎగ్ది ఏదో కర్రీ చేస్తారు మీరు రెసిపీ కొంచెం షేర్ చేయొచ్చు కదా మాతో కూడా అ
ఇప్పుడు చేయమ రెసిపీలు గసిపీలు అదంత పాతకాలం
మేము ట్రై చేస్తాం కదా
మీకెందుకు మీకన్నా మాకన్నా మీరేమన్నా తక్కువ ఎక్కువే కదా
దేంట్లో ఎక్కువ
వంటలలో చేసే దాట్లో పనులు చేస చెత్త నోకేదాంట్లో ఇట్లో భోగులు కడిగే దాంట్లో
అంతా ఆడపిల్లలు చేయాల్సిందేని ఉండండి ఆడపిల్లలునే కాదు మీరు కూడా చేయాల్సిందే
అట్లని చెప్పేసి డబ్బులు మీరేము సంపాదించు అ అమ్మాయిలో
ఇంకేం సంపాదించుకున్నా నయి అన్నించి వచ్చేస్తున్నాయి
మగవాళ్ళ సంపాదిస్తారు మగళ్ళ పడతారు బాధలు
ఎవన్ మీ ఎవన్ మీకు చెప్పింది అట్లా
సరే మీ ఇంట్లో చెప్పండి అయితే
ఏమని
మీ ఇంట్లో చెప్పండి ఇది ఏ మీ మమ్మీ సంపాదిస్తుందా మీ నాన్న సంపాదిస్తుందా
అని వాళ్ళు చదువుకోలేదాని వళ్ళ చేసుకుంటున్నారు చదువుకునే వాళ్ళు ఏమైనా గమ్ములు ఉంటాను న్న రైకాలంలో
చదువుకునే వాళ్ళు గుమ్ము ఉంటారంటే ఆ చదువుకునేళ్ళు ఉన్నారనుక వాళ్ళు ఇళ్ళు ఇంకా అది వాళ్ళకి అడేారు ఒకరి మాట ఒకరు వినరు హ్మ్మ్ సరే అండి బై్
బాయ్ తినేష్ పనికోండి బయ్